ఆ చెప్పురా
త్తలక్క
లే ఇగో ఇల్లు ఊడ్సు కొత్తన్న
పని తీరిందా
ఆ అయినట్టే ఇగా చాయ వేట్టిన తాగుదామనీ చూత్తన్న ఏం చేత్తంది చిట్టీ గిట్లా
ఏం లేదక్క ఆడుకుంటంది ఇంత ముందుగా స్నానం చేపిచ్చి బాల్ తగిపిచ్చిన
హ్
ఆడుకుంటాంది
అంతేనా
ఆ మా బావ ఫోన్ చేసిండా
చేయాలే రా ఇంకా ఏడ చేసిండు చేయలే ఆయనే అదేంటిది డ్రైవింగ్ లా ఉన్నాడు
ఆహా డ్రైవింగ్ లో ఉన్నాడా అలిగిండు అటనా
డ్రైవింగ్ లో ఉన్నాడు హ్ డ్రైవింగ్ లో ఉన్నాడు. ఆయన తిరుక్కుంటానే ఉంటాడు. హ
ట్నే తింటడా అక్కయ్య
బయటనే తింటాడు. రా పొద్దునే పోతాడు బయటనే తింటాడు. ఒకవేళ ఆ వచ్చేదుంటెనో ఇంటికి వ త్తడు లోకల్ అయితే వ ఆ అంటే మనకు అనుకు కులంగ ఉంటెన తోడు లేకుంటాను అక్కడ వాళ్ళే తిన వెడితే తింటాడు. హ్మ్
అంటే లోకల్ల వాళ్లకన్నా డ్రైవరుగా ఉన్నడా లేకపోతే
లేదు మన కార్ వొయ్యి వొచ్చుడె
అంతేనా టె వాళ్ళు పిలిచినవాళ్లు వెళ్ళ వెళ్ళడమె లా
ఆ
అంటే ఎవరన్నా డ్రైవింగ్ కు రావాలని పిలుస్
ఎవలా కు పిలిత్తే వాళ్ళకు గిడికి వోవల్ వేరే వాళ్ళ కారు మీద పోతాడు. మన కారు మీద కూడా పోతాడు.
ఆహా వేరే వాళ్ళ
ఇదైతే ఆ అట్లా కూడా పోతడు ఇట్ల కూడా పో
అంత ముందు ఎవరికన్నా కింద డ్రైవర్ గా చేసిండు కదా అంటే
అంటే అంత ముందుకంటే
అత్తమ్మ మంచిగున్నదట్నా అక్క మరి మొన్న పోయి వచ్చినవ్
చిన్నగున్నది రే ఇగ ఆమె కోసమే చూసుడు ఐతాంది అటు ఇటు
మరి ఏంటి దామేది ప్రాబ్లం ఏంటిదంట
ప్రాబ్లమ్ ఏమున్నది ఏం లేదు సూమిస్తాను బీ పీ డౌన్ ఐతాంది అని అంటారు. ఒకసారి ఆ బీపీ గోళీలు కూడా వాడతా నార్మలె బీ పీ కూడా నార్మలె వత్తాంది బీ పి కూడ నార్మలె వత్తాంది అగో ఆమె ఊకే ఊకే పడిపోతాంది ఏ రమ్మంటే వత్తలేదు
నువ్వు రా అక్క పోదామే
అయ్య ఆమె ఇష్టం రా ఆమె ఓసారి అయ్ ఆమెకు ఇల్లు వదిలిపెట్టి రాబుద్ది కాదు
ఆ ఇల్లు వదిలిపెట్టి రాబుద్ధి కాదా
ఇల్లు వదిలి పెట్టి రాబుద్ది కాదు ఇంటికాడ్నే ఉంటానంటది. ఊరికే వాకిలి ఊడవాలే, ఇల్లు ఊడవాలె నా ఇల్లు యేడపోత తుత్తవానే అట్ల
ఈ మన
మ్మ్
వంట ఏమన్నా చేయ్యాలక్క ఇక పొద్దుటిది ఉన్నది కర్రీ గాని ఇక బాబు వస్తాడు వత్తే పోగానే పచ్చడి ఉన్నాయి గానీ కర్రీ వండుతా ఉల్లిగడ్డలు, కోడిగుడ్లు ఉన్నాయి వండుతా
అంతేనా మ్మ్ ఏం పన్ జెప్ తే గదా
ఇంతకు ముందు చేసిన దాంట్లోనే అక్క ఇంతకు ముందు చేసింది దాంట్లోనే పరవాలే అక్కడే ఇగ అయిపోతది అది కూడా ఒక టూ, త్రీ మంత్స్ అయితే ఆయిపోతది మ అంత వరకు ఇగ
అంటే ఇక రొనెల్లు, మూనె నెల వరకు
నాయ అక్కడ సామాన్ ఎప్పుడు ఖాళీ అయిపోతే, అప్పుడు వర్క్ అయిపోతుంది. కంప్లీట్ అయితే
అవునా
అవును
ఇక మళ్లీ ఇక్కడికి అచ్చుడే
మళ ఇక్కడికిచ్చలేే, ఇక్కడనే చూసుకోవాలి.
అంతేనా అత్త గిట్ల ఏం చేస్తాంది.
ఏం లేదక్క అరు బయట కూర్చొని మాట్లాడతాళ్ళు. ఇది ఈక డిస్టర్బెన్స్ ఉంటది అంటే యువ లోపలికి
లోపులకివచ్చిన ఏ ఇప్పుడనే అమ్మ చేతన అయితులే లేదురా రే పోతా పోతానేను. ఆ పోతా ఇక అన్న కొంచెం ఇబ్బంది అవుతుందని అంటే ఫోన్ చెత్తే వచ్చిన
ఆ
అన్నకు కొంచెం ఇబ్బంది అయితాంది. రారా నువ్వు రా అని ఫోన్ చేత్తే వచ్చిన.
దేనికి
ఉట్టిగానే ఇక ఆయనకు మంచిగా అనిపిత్త లేదు అన్నట్టు.
వీళ్ళు ఇంక లోల్లి తక్కువ కాలే
అది ఏడైతది. అదైతే ఉన్నదా
ఇ ఇప్పటికి అట్లాగా కోపాలు ఉండే తగ్గుతందా. ఎవరో ఒకరు దాన్ని మంచిగా ఉండాలే, ఎనకడానికి రావాల చేసుకోవాలి ని
వాళ్లకుండద్దారా, వాళ్ళకండద్దా మనం దగ తకతే మనం మనమే హాయిలు ఉండాలి.
ఉక్ అసలు ఏంటి తంటా ప్రాబ్లం ఏయింటి తంట అసలు
ఉమ్ ప్రాబ్లం ఏమి ఉన్నది ఏమి లేదు. ఒటి అంటది ఒటి మాట్లాడుతంది. ఒటి అంటది ఒటి మాట్లాడుతంది. మనకు ఏం తెలుసుఏ
మాట్లాడతావా, నీతో మాట్లాడుతాందా.
మాట్లాడడం అంటే వాళ్ళు వీళ్ళు మాట్ మాట్లాడటే మొన్నత్తే ఎప్పుడు వచ్చినావ్ రా అంటే ఇప్పుడే వచ్చినా అన్న. అట్లాంటే కూడా మళ్ల పోయి వాళ్ళతోని నేను అడుగుతే కూడా మా అన్నయ్య మాట్లాడితే కూడా సప్పుడు జేత్తలేదు. అన్ని అల్లనే
ఇట్ల కూడుంటదు కదా ఎ వాళ్లు పలిసినప్పుడు ఇక మనం కూడా పిల్మా
కాదు ఓయ్ ఇప్పుడే వచ్చినాన్నగదా ఇంకేమంట
నువ్వే మాట్లాడదామంటే తప్పు మనం మాన ఆమె అడగంగానే మనం చెక్కొరోస్ ఫార్మ్సయితే ఇచ్చినామ్ గా
ఇమ్ ఆ అంటే మాట్లాన్నే మాట్లాల్లా అని మళ్లా అంటారు ఇక అది అంతొ అన్యం పుణ్యం దేవునికెరక మనకేందని ఇక నేను మాట్లాడే తీరుగా నేను మాట్లాడినాని నేనన్నగా మీద మీద
ఏ సప్పుడికిక్కడికి రమ్మను ఊరి ఆడుండుడు లొల్లి పెట్టు కొనే బదులు
ఆల్లకిష్టం ఉండద్దా ఆడిక్వోతే మల్ల నేను వాళ్ళతోనుంటనా చేత్తనా అంటే ఆల్రెడి అన్నది కదా
ఆ
వీళ్ళతోనిబ్బందయితాందని అన్నది కదా అప్పుడు
ఏమిబ్బందయితాందంట
ఏమిబ్బందయితాంది ఊడ్సుడూ సల్లుడు ఈళ్లకందిపెట్టుడు సేసుడు
ఏ ఏడైనా పని ఉండదా అక్క పని ఉండక దొండనే ఉండదా
ఇప్పుడు ఆడ మాత్రం చేత్తలేదా
చేత్
ఎన్నైనా పని ఉంటది ఎన్నైనా పని ఉంటది సరే ఇప్పుడు ఆయనే తాగుతాండు మాన్తలేడు అంటె ఒక్కసారి మాంతడు రెండుసార్లు ఒక్కసారి కొంచెం కొంచెం నిమ్మలంగా నిమ్మలానికి చెప్పుకోవాలిగ మనం లొల్లికి ఆయన లొల్లికి పోతే అది ఇంక పెద్దగనే అయ్యిది గాని తక్కువ అయితే తక్కువ కాదు గద
ఇగ ఆ అన్న ఎంత ఓపిక పట్టిన గానీ సరే తీ అని ఆ రోజు మాట్లాన్న గాని ముక్కిటు మూతిటు పెట్టి ఇంట్లేకచ్చింద రాలే గద ఇక రానప్పుడు మనం ఏం జేత్తం
మనమేమ్ చేత్తం అబ్బ ఒక్కసారి చెత్తాం రెండుసార్లు చెత్తాం
ఊకె చెప్పాలంటే ఇప్పుడు ఆ మొన్న నిన్న నిన్న నిన్ననో మొన్ననో వాళ్ళు ఓతల్లంటె చికెన్ తీసుకొనొచ్చి వండి పెట్టిందమ్మ
ఆ వండుతాంది ఆమె వండుతాందా పెద్దమ్మ వండుతాందా
అమ్మండుతాంది
ఆ
ఇప్పుడనేది మొన్నక్కో ఆ రోజు అమ్మ అటు పోయింది చూసినవ్ సావుకు దీనాల్ అది ఐదు వద్ల ఆ రోజు వండుకమ తనగొడవ పెట్టుకున్నారట
అయ్యో
అన్న అన్న మండు ఆక్లై అతుందంటే అని వండుకోని తను అన్నదట మరి పిల్లలు ఎట్లా అంటే నేను అ అక్కచ పెడతాదట్ట
అయ్యో
మరకాసి పెడతా అంటే గిన్నెలు ఎత్తేసుకున్నారు చొట్లు కూడా తీసింలు
అయ్యో
అది అట్లా ఉన్నది
ఏమికు అంత కోపం ఇప్పుడు మనుషులు ఏదో పెట్టుకొని బయటకి ఒకటి ఎత్త్ ఏముంటది అలా వచ్చే లాభం ఏముండదు పిల్లలుళ పిల్లల కోసమైనా మారారు కదా
పల క మారదాటా
మరగపోతే ఈ నాలు మరం చేయలే
ఇక మనం ఏం చేస్త
ఏంలా కదా ఒక్కొక్కరు కాదక్క ఒక్కొక్కరు లే ఎడుస్థ అంటే ఆమెకు ఉండి సరే అన్నయ అట్లు ఉన్నాడుకోవచ్చు మార్పించుకోవాలి కదా నువ్వు రల్ బేళ త ఏమన్నా
న నువవు మార్పిసు ఎట్ల చేషన్ మార్పిు ను మంచిగా ఉండు మీరు మంచిగా ఉండు మాకు అదే చాలు అని కూడా అన్నా ఇంకేమంటాం ఇంకేమంటారు నేను ఇంకా నన్ను మాటలు అన్నా కాని నేనే ఏం మాట్లాడకుండా ఉన్నా కదా ఆ రోజు
అంతే కదామ్ మన
ఎందుకంటే వాళ్ళు కలిసి ఉండాలనే నేను అయిపోయే టైంకే వచ్చును నేను కావాలని
నేను కూడా చఊర్లేదకా నేను కూడా ఆ రజు రైతాని పంచ చేద్దాంన్నారు కానీ నేను కూడా బయటికి వెళ్ళలేదు లాస్ట్ మినిట్ లో అసలు ఏంటి గొడవ మనకు ఇప్పుడు అట్లాంటి దాంట్లో మనం పో ఏదనా మాట్లాడినా కూడా వాళ్ళు ఏమనుకుంట్ర ఫీల్ అవుతారా అన్నట్టు మనం కూడా ఇంట్రెస్ట్ చూపంలే
ఉమ్
ఇదేవ ఇది మన మన వైఫ్ ను తీసుకొచ్చిన్నట్టు హాస్పిటల్ మంచిగా ఉన్నారన్న మరి
తీసుకో వెళ్ళట ఇంజెక్షన్ వేసి వెళ్ళట తీసుకో వెళ్ళట
ఇంజెక్షన్ అషలాదున్నా
అ అంటే ఇంక్షన్ల్ళట ఆ మంచిం తీసుకువెళ్ళట అప్పుడే తీసుకోపోతనే వచ్చిందట ఇంటికి ఏంటి తీసుకుపోనాక చిందట అంటే. మాతోన అన్లే అన్న ఫోన్ చేస్తే అన్నతో మా. మాట్లాడితే ఏమన్నారు అని అన్నాడు. మేము అడగలను మేం. ఆహ్ అడగలే.
అడగలే.
అడుగనపు.
పోయిండా ఇవాళ అన్నయ్య డ్యూట్. డ్యూటీకి పోయిండా.
పోయిండు రా పొద్దున్నే పోయిండు అంతా లగేజ్ అంతా తీసుకోని పోయిండు.
బాక్సు మరి ఏమైనా పెట్టుకపోయిండ లేకపోతే టిఫిన్ తింటా ఉన్నాడాడ తీసుకపోయిడ ఏ అడ తిండి కూడా తినాలక్క తిండి లేక కూడా మనిషి ఎట్. ఎట్లేండాక్క మన.
తిండి తినాలంటే టెన్షన్ రా రాంగనే గొడవ పెట్టుకోవద్దు. రాంగనే ఇంత అన్నం పెట్టి తిన్న తర్వాత. కొత్త ముచ్చట. రాంగనే నువ్వు ఇట్లా అట్లా అని.
ఆహ్ ఒచ్చే గన్ తినమనలే.
మనం ఇంట్లా చూసుకునే పరిస్థితి తెస్. తీసుకున్న పద్ధతి కూడా కరెక్ట్ గా ఉంటే. మగడు ఎందుకు తాగుతాడు రా. లిమిట్ గా తాగుతాడు తాగేది కూడా. మనం ఇంట్లా కరెక్ట్గా ఉండి. నువ్వు ఏది లేదు అని అంటే ఏం కాకుండే. నువ్వు రంగానవ్. గోడవ పెట్టుకున్నావు అనుకో నువ్. తాగినవ్ చేస్. నా అంటే వాడు ఇంకింత పోయి మల్ల ఇంకిత తాగేతాడు అవునా కాదా.
అంతే గదా. కా.
వాళ్ళగోడవ ఎందో వాళ్ళే. సాల్వ్ చేసుకోవాలి చెపు ఆహ్ సరేరా. ఆహ్ అక్క.
ఓకే అక్క.
ఉమ్
సరేక్క మరీ రిపెల్తవ మార్నింగే.
ఆహ్ పొద్దున అంటే పొద్దున ఏ టైం అయితాదొర.
ఒకే అక్క మరి
ఆ సరే ఉండురా
ఓకే